హలో వినిపిస్తుందా వినిపిస్తుందా
అవును
హలో
హలో
వినిపిస్తుందా మీకు
ఆ వినిపిస్తుంది చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఈరోజు పొద్దున సిక్స్ కి లేసిన లేసీ నుంచి మా రూమ్మేట్స్ అందరు ఇంటికెల్లిండ్రు ఇంకో రూమ్మేటు ఆ డ్యూటీకి వెళ్ళింది ఒక్కదాన్నే ఉన్నా
అయ్యో ఒక్కర్నే వదిలేసిపోయిందా అండి మీరు
ఆ డ్యూటీకి తోల్కొని పోతర అండి మరి
ఆ మీరు మీరు కూడా పోతే మీ కుడా పైసలు వస్తాయి కదా పోండి వాళ్ళతో
ఆ ఆలతోటి పొతే నాకెందుకు వస్తాయ్
అంటే ఆమె జాబ్ కూడా మీరు చెయొచ్చు కదా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ఆమెకి
ఆహా అట్లా తీసుకోరు కదాండి
అవున అవున్లే జాబ్కి పంపింయరు
ఇక పొద్దున్న లేషి పొద్దున మళ్ళ ఈరోజు వీకెండ్ ఎట్లాగో పొద్దునే ఏదో పనున్నదాని లాగా సిక్స్ కి లేసినా నైట్ ఏమో తొందరగా నైట్ నైట్ ఏమో నైట్ ఏమో తొందరగా పండుకున్న ఆ నిద్ర సరిపోయింది కదా ఇంకా లేచి ఫోన్ చూస్తున్నా ఆ మా రూమ్ మేట్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయింది తిందమంటే ఆ ఆకలి అయితుంది తిందామంటేనేమో ఆ లేవ బుద్ధి కావట్లేదు ఇంకా అతి కష్టం మీద తొమ్మిదిటికి లేచి టిఫిన్ తెచ్చుకొని తినేసి మళ్ళ పండుకున్నా హలో హలో
ఆ వినిపిస్తుంది చెప్పండి
మళ్ళా పండుకొని లేచి స్నానం చేసి
ఈ రోజు సాటర్డే. యాక్చువల్ గా నేను సాటర్డే ఏం చేస్తా స్నానం చేసి తింటా. కానీ ఈ రోజు బద్దకం పొద్దుగాలనే తినేసినా టిఫిన్. స్నానం చేయ బుద్ధి కాలేదు. మధ్యాహ్నం స్నానం చేసి ఏయ్ తినేకి రెండుట్కి పోయినా కిందికి.
అయ్యో! మీకు ఒకటిన్నర కట్లా పెట్టారా అండి? రెండింటికి పెడతారా భోజనం.
ట్వెల్వ్ థర్టీ నుంచే స్టార్ట్ అవుతుది లంచ్. కాకపోతే నేనేమో ఈ రోజు టూకి తిన్నా నేను.
అవునా
ఆ ఈ రోజు వచ్చి మళ్లీ పడుకున్నా.
మనకి హాలిడేస్ కదా అండి రెండు రోజులు. మంచిగా ఎక్కడికైనా వెళ్ళపోయారు మరి ఇంటిక అట్లా
ఇంటికి మళ్ళీ పోయి మళ్ళా అటు ఇటు ట్రావెల్ అవుసరమా అని రోజు రోజు చాలా బద్ధకం అయితుంది అసలు.
అవునండి మీ మాటల్లోనే అర్థం అయిపోతుంది నాకు. చాలా నీరసంగా ఉన్నారు కదండి మీరు
నీరసం కాదు అది మత్తు నిద్ర మత్తు.
అయ్యో నిద్ర మత్తు అండి ఊరికే పడుకున్నా. ఇట్లా బయటకెళ్ళి చాయ్ తాగండి మీ స్నేహితుల తోటి.
బాడీ బాడీకేం వర్క లేకపోతే అంతే ఉంటాది. బాడీ మొత్తం పనిచెప్పాల బాడీ కి
అవునండి ఇయాల తెలుసా అండి మేము ఫుల్ ఎక్సర్సైజ్లే చేసినాం పొద్దున్నే లేవంగనే.
ఏమి ఎక్సర్సైజ్ లు
నార్మల్ గా దుంకడం దిగడం పైనుంచి కిందికి దిగడం వాకింగ్ చేయడం డైలీ తెలుసా అండి మేమయితే వాకింగే చేస్తున్నా రోజూ.
అవునా
మీరు అసలు వాకింగ్ చేస్తే, బక్కగా అయితారని తెలుసా ఆ విషయం
వాకింగ్ చేస్తే ఏమంతా బక్కగ గారు గానీ పొద్దు పొద్దున వాకింగ్ చేస్తే హెల్త్కి మంచిది.
ఓకే, అవునవును.
ఎట్లీస్ట్ ఒక రోజు అర్ధగంట నడవాలి.
అవునండి. మా మా స్నేహితురాలు ఒక ఆమె చెప్పింది. రోజూ యోగా ఆమె తెలుసా మీకు? ఇంకా నడుస్తునే ఉంటది కాలేజీ చుట్టూ వాకింగ్ చేస్తూనే.
ఏం చేస్తున్నారు మీరు?
ఇప్పుడ అండి ఏం లేదు ఛాయ్ తాగుదామని మా స్నేహితురాల్ని అడిగిన ఆన్డి పోదామా అని. కని ఫోన్ వచ్చిందని మాట్లాడుతున్నా
మ్ హు
చాయ్ కి తాగా, చాయ్ టైం అయింది.
ఈరోజు ఏం చేసిర్రు.
ఇరోజు తెలుసా లేవంగనే స్నానం చేసినా అండి తల స్నానం ఈరోజు పీర్ల పండగంట. గుడికి పోదాం అనుకున్నా గాని గుడికి పోదాం అన్నా టైమే సరిపోలేదండి. మా డ్యూటీకి పోయేదే ఉంది
ఈ రోజా నిన్న కదా పేర్ల పండుగ
అంటే తెల్లవారుజామున జరుగుతాయి అన్నమాట మా ఊర్లా ఈ రోజు లెక్కనే ఈ రోజుకే పన్నెండు తర్వాత జరుగుతాయి
అవ్వమ్
ఆంజనేయ స్వామి గుడికి పోదాం అనుకుని తలస్నానం కూడా చేసినా కానీ గుడికి పోదామని టైమే సరిపోలే
ఏం చేసిండ్రు అండి టైం సరిపోలే అంటే
ఏడింటికే పోవాలండి ఇమా ఆహ ఏడింటికే పోవాలి ఏడింటికి పోయి నాలుగింటికి వచ్చిన అండి నాలుగుగంట ఇప్పుడు వచ్చేసరికి నాలుగున్నర కూడా అయింది
పిసా పిసా పిసా
ఎందుకండి
సెవెన్ కి ఎడికి పోయిర్రండి
మా జాబ్ కండి జాబ్ కి వెళ్తాను
ఆ
డ్యూటీకి వెళ్తామండి
ఏం డ్యూటీ అండి
అంటే ఆ టీసిఎస్ కంపెనీ మీకు తెలుసా అండి టీసిఎస్ అయిన అమెజాన్ అట్లా కంపె కంపెనీస్ అందులో వర్క్ అనమాట
ఆహ
మీకు తెలుసా వాటి గురించి అమెజాన్ కంపెనీ తెలుసా మీకు
తెల్వదు
ఒకసారి చూడండి గూగుల్లో దొరుకుతాయి ఇన్స్టాగ్రామ్ లో కూడా యాడ్స్ వస్తాయండి ఏమన్నా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే మీకు చెప్తలేండి వస్తారా మరే మీరు కూడా జాబ్ కి హలో
ఆ
మీరు కూడా ఏమన్నా జాబ్ ఓపెనింగ్స్ఉంటే వస్తారా అంటున్నా పిలుస్త
నాక్ జాబ్ దొరికితే వస్తామండి
మ్మ్ చూస్తాం మేము మీకేమన్నా ఒకవేళ మీకేమన్నా దొరికినా కూడా చెప్తాం మాకేమన్న దొరికినా
ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు
ఏం లేదండి తిన్నరా మీకు వినిపియ్యాలే అనుకుంట ఆ తిన్ నేను తిన్న అండి మస్సు మస్తుంది తెలుసా అండి ఇయ్యాల కూర పొద్దున అన్నం ఇది ఈ రోజు ఇడ్లీ కూడా పెట్టిర్రు మాకైతే ఇడ్లీ చట్నీ
పొద్దున అన్నం కీ ఇడ్లీ చట్నీ ఎవరు పెడతాడు టిఫిన్ అది
ఆ మమ్మల్ని టిఫిన్ అని అంటరండి మీ భాషలో మమ్మల్ని మాకు బ్రేక్ఫాస్ట్ అంటాం మేము అయితేగాని మాకు ఇడ్లీ పెట్టిర్రు వాటికి ఇంకా పచ్చడి కూడా తీసుకొని పోయినా నేనయితే ఇంకా
ఆహ
బాగుంది అట్లా తినొచ్చు మరి మీరేం తిన్నారండి ఇయాల మీరేం తిన్నారు ఈ రోజు పొద్దున మధ్యాహ్నం అట్ల
పొద్దున మాక్కూడా ఇడ్లి పెట్టిర్రు
ఓ మీకు ఇడ్లీ మాకు ఇడ్లీ సేమ్ సేమ్ ఇంకా
చెప్పాలి మీరే
ఇంకేం పెట్టిండ్రి అండి
ఇంకా ఏం మధ్యాహ్నం గోంగూర పచ్చడి
ఓ గోంగూర పచ్చడి మీకు చే మీకు ఇట్లా చేయడం తెలుస ఏమైనా గోంగూర పచ్చడా
కుంటి కూర తొక్యూ
అంటే
అంటే గోంగూర పచ్చడి
ఆ మరి గోంగుర పచ్చడి ఎట్లా చేస్తారో మీకు తెలుసా అని అడుతున్న నేను క్వశ్చన్
తెలుసు
ఎట్లా చేస్తరండి చెప్పొచ్చు కదా మేము కూడా నేర్చుకుంటాం మాకు రాదు
చేతుల్తోటి
ఓ మై గాడ్ నేను అలా అంటలేనండి చేతులతోనే చేస్తరు కానీ అంటే గోంగూర కొనుక్కు రావాలి పచ్చడి చేయాలంటే కొన్నిస అంటే పచ్చిమిర్చి ఎండికారంము ఏదో కావాలి కదా ఉప్పు పస్ మసాలా అట్లడుగుతున్నా
ఆ
మీకు పచ్చడి ఎలా చేయాలో విధానం తెలుసా అని అడిగిన మీక్ చేతులతో అనడం కాదండి ఆన్సర్
ఆహా యూట్యూబ్ లో చూడండి యూట్యూబ్ లో అన్ని ఆప్షన్స్ పెట్టుకుని నన్నెందుకడుగుతున్నరు మీరు
ఓ కే అంటే మీకు తెలుసు అన్నారు కదండి మీరు చెప్తే తొందరగా అర్థం అయితదేమో అని అందు కడిగినాలా
మీకు తెలుగు వచ్చు కదండి యూట్యూబ్లో తెలుగు రెసిపీస్ ఏ ఉంటయి
అందరు మాకు రాదని నేను అంటలేనండి మీ మీ మాటల్లో నేను నేర్చుకోవాలనుకున్నా
ఓహో అవునా నేను చెప్పనండి నా సీక్రెట్స్
ఓకే మరి సరే అండి మీ సీక్రెట్ సీక్రెట్ కదా ఉంచుకోండి మీ దగ్గర దగ్గర్నైగా మీ సీక్రెట్ మీ దగ్గర ఉంచుకోండి ఇగా నేనే నేర్చుకుంట ఇగ బయట
నేర్చుకో
ఏ అవునండి మా దగ్గర ఒక బిల్డింగ్ కడుతున్నరు మీరు హెల్ప్ చేయొచ్చు కదా బిల్డింగ్స్ కట్టడంల
నేను ఎందుకు హెల్ప్చేస్తా అండి
అంటే పైసలు ఇస్తామండి జీతం ఇస్తారు వాళ్ళు వాళ్ళు అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి వెళ్ళాలి అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి వెళ్తారా అండి మీకు జాబ్
ఇంకో బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు ప్లేస్ ఉంది అక్కడ
ఓస్తే వెళ్తామండి
మీరు డిజైన్ చేసియండి వేరే కూలి ప కూలి వాళ్ళని పెట్టుకొని మేము ఇల్లు కట్టించుకుంటాం అక్కడ
ఓకే అండి
అయితే సార్ మా నాన్న వాళ్ళకైనా మా పెద్ద నాన్న వాళ్ళు ఉంటరు వాళ్ళకి చెప్తా నేను
ఓకే అండి
ఓ మక్ డిజైనింగ్ పటొచ్చు కదా అండి
ఉమ్ ఊ
మీకు డిజైన్ చేయడం వచ్చు కదా ఇల్లు కట్టడం అంటే డిజైన్ చేయడము పైపులు ఏమేమో అంటారు కదండి ఊక
నేర్చుకుంటున్నమండి
ఆ మీరు తొందర నేర్చుకోండి ఒక బిల్డింగ్డ కట్ అంటే కట్టడానికి రాదురు మీరు డిజైన్ బ
ఓకే అండి
సరే అండి మరి
సరే అండి మరి
ఉ